హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండీ
అ బావున్నారా
అ బాన్నా మీరు బాన్నారా
బాన్నానండి ఈ రోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి
ఆ ఈరోజు మనం మీరే చెప్పండి
ఆ హాల్డేస్ గురించి మాట్లాడుకుందమా సెలవల గురించి
ఆ ఓకే
ఆ మీకు ఏ సెలవులు అంటే ఎక్కువ ఇష్టం అండి
ఆ ఆల్మోస్ట్ అందరికి ఎక్కువ ఏ సెలవులు ఇష్టాము వేసవికాలంలో వచ్చే ఎండాకాలం సెలవులు అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే ఆ టైమ్ లో స్కూల్స్ అన్ని అయి పోతాయి ఫ్రెష్ గా ఉంటాము ఎలా అంటే ఏం టెన్షన్స్ లేకోకోకుండా పీస్ఫుల్ గా ఉంటుంది
అవునండి నాక్కూడా అంటే నార్మల్ గా దసరా హాలిడేస్ అంటే కూడా ఇష్టమే దాని తర్వాత సమ్మర్ హాలిడేస్ అదే వేసవి సెలవులు అంటే కూడా ఇష్టం ఎందుకంటే ఇయర్ ఎంత కష్టపడి మామ్స్ స్కూల్స్ కెళ్ళి ఇవంతా ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్ కొడుతది మనకి కానీ మనకి ఎప్పుడైతే వే సవి సెలవులు వస్తాయో అప్పుడు మాత్రం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాం అందరూ మన పెద్దమ్మ వాళ్ళు పిన్ని వా ళ్లు వాళ్ళ పిల్లలు అందరు వచ్చేసి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాత్రమే ఉండిపోతాం ఇంకా దాంతో పాటు ఆ వేసవికాలం సెలవులంటే ఫుడ్ అండి మామిడి పండ్లు ఇట్లాంటివి కదా ఈ ఆ వాటర్ మీలన్ పుచ్చకాయ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని వస్తాయి వైట్ కలర్ లో ఉంటది దాన్ని ఏమో అం టారండి నాకు అంత ప పెద్దగా ఉంటది కదా చెట్టు ఆ చెట్టుకాయలు అన్ని ఉం టాయి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా దోసకాయలు ఫుల్ అంటే ఎం ఎండ కూడా అంతే ఉం టది లేండి కానీ మనమంతా మన ఫ్యామిలీ తా ఉంటాం కాబట్టి బాగా చిల్లుగా అయిపోతాది ఇంకా ఆ చెప్పండి
ఆ ఇది ఎండాకాలం సెలవుల్లో అంటే ఫస్ట్ హాలిడే స్కూల్ లో స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు అ మధ్యాహ్నం సెలవులు ఇచ్చేవాళ్ళు మధ్యాహ్నం మార్నింగ్ అంతా స్కూల్ కెళ్ళేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి కొంచసేపు టీవీ చూసుకుంటా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకు డా చాలా చాలా బాగుంటందా ఆ డేస్ ఏ వేరు అసలకి
హు మనం ఒకవేళ ఇంకా
అదే తర్వాత ఇంట్లో అమ్మ అమ్మ వాళ్ళు చేసినటువంటి ఏదో ఒక ఫుడ్ తిని ఇంట్లో వాళ్ళని సతాయించుకుంట ఇంకా బ్రదర్స్ ఉంటే మాత్రం ఇంకా టీవీ రిమోట్ కోసం గొడవ పడుకుంటా సెలవులు అంటేనే ఇవి ఇద్దరు అన్న అన్న చెల్లెళ్ళు కానీ అక్క చెల్లలు కానీ ఎవరైనా సరే టీవి రిమోట్ కోసం గొడవ పడుకుంటా
అవునండి ఇంకా ఇంకా ఈ హాలిడేస్ ఏమో కానీ హాలిడేస్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అంత సంతోషంగా ఉంటాము ఇంకా అయిపోతున్నాయియంటే మాత్రం ఎక్కలేని దుఃఖం తన్నుకు వస్తుంది ఇంటికెళ్ళి పోవాలి ఇంకా మనం స్కూల్స్ కివెళ్ళాలి కొత్త బుక్స్ హడావిడి ఇల్లే ఏడుపు ఏడుపు ఉంటది ఆ ఇంక అన్ని తట్టుకొని మరీ కంపల్సరీ మనం స్కూల్ కి వెళ్లాల్సి మనకి ఎంత హ్యాపీగా మనం అంటే హాలిడేస్ వస్తున్నాయి సెలవలు వస్తున్నాయి ఎంజాయ్ చేయాలి అనుకుంటాము అంత బాధ పడతాం సెలవులు అయిపోయేటప్పుడు
అవును అంతేకాకుండా హోంవర్క్ హోంవర్క్స్ ఇస్తారు అని చెప్ప ఏసి ఆవి ను తర్వాత ఇంకా పిల్లలకైతే అది కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అయితే కొన్ని రెండు రోజులు మూడు రోజులుండ హాలిడేస్ అంతా హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా వెళ్లిపో తుంది ఇంకొ రేపటి నుంచి వెళ్ళాలి కదా ఆఫీస్ కి వెళ్ళాలి అని
ఊ ఊ నిజమే అండి చిన్నప్పుడు ఉన్నంత హ్యాపీ డేస్ హాలిడేస్ పెద్దయినాక అసలు ఉండవు అన్ని మిస్ అయతాం అప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో పెద్ద అయ్యే కొద్ది అంత సఫర్ అయతాం అన్నమాట మనం అసలు ఏందిరా బాబు, ఇది ఎప్పుడెప్పుడు హాలిడేస్ దొరుకుతాయా అనిపిస్తది. అసల్ అట్ల అయిపో తాది మన లైఫ్. ఎంతైనా చిన్నప్పటి రోజులే, రోజులు అస సెలవలే సెలవలని చేస్తా అప్పట్లో. ఇంగా, ఇంగ్ వేసవి అంటేనే ఇంగా మనకి ఫుల్ స్విమ్. స్మింగ్ అన్నమాట. ఈతలు కొట్టడం, చెర్ల దగ్గరికి ఎళ్లడము. ఇంగా బావిలో దూకడం, ఈతలు కొట్టడం. ము. ఫుల్ ఉంటాయి ఇంగా, రాష్ రషెస్ రావడం ఓల్లంతా. అదో రకమైన హ్యాపీనెస్ అన్నమాట ఇంగా మనక్.
అవును. అంటే కోకోకుండా. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి రావడము. మీరు అన్నట్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్ళడం, హాలిడేస్ అంటేనే. ఆ వాళ్ళ చేతకు ర్చొని వాళ్ళతో వాళ్ళు చెప్పే మాటలన్నీ విన్డము. ఆ ముచ్చట్లు, ఈ ముచ్చ్ ముచ్చేట్లు అయింటిస్ ముచ్చట్లు, అన్ని కూర్చోని ఒక్కసారిగా అందరితో మాట్లాడుకుంటా, చాలా హ్యాపీగా ఉంటుంది, హాలిడేస్ అంటే.
అవునవును. ఇంకా వాళ్ళ ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇట్లా, ఆల్ అట్ ఇట్లా అని జేప్పేసి, ఇగా గాసిపింగ్ చేస్తాం. ఫుల్ బల్లేెం. భలే బాగుంటది. ఇంగా ఇంగా వేసవి అంటే ఫుల్, ఇంగా ఫుల్ ఎండలు ఉంటాయి కాబట్టి, మనం మనం ఇంట్లో ఫ్యాన్లు అన్ని బంద్ జేసేసి, పైకి ఎళ్ళిపోత్ తమ్ అన్నమాట. మిద్దెపైకి ఎళ్ళి, పడుకొని ఇట్లా అందరము మన కజిన్స్ ఉంటారు కదా, పిన్ని వాళ్ళ పిల్లలు, పెద్దమ్మ వాళ్ళ పిల్లలంతా పైన పడుకొని, చందమామను చూసుకుంటా, స్టోరీస్ చెప్పుకుంటా టా అమ్మమ్మ వాళ్ళు అట్లా, ఇలా అని చెప్తూ ఉంటే చాలా బా, హాయిగా అనిపిస్తది. అంటే, ఎప్పుడు మనం ఏంటి ఇంట్లో ఉంటి
మేము కూడా, ఎండాకాలం సెలవుల్లంటేనే మేం పైన టెర్రస్ మీదకి వెళ్ళి, తర్వాత అందరం ఒకే చోట ఆ ఎయిట్, ఎయిట్ థర్టీ అట్ టైంలో భోజనం చేసేసి ఒకేసారి, ఫ్యాన్లు పెట్టుకొని, పైకి ఎళ్ళి కజన్స్, కజిన్స్ అందరం ఒకే చోట పడుకొని ముచ్ చట్లు పెట్టుకొని, చాలా బాగా ఉంటుంది వేసవి కాలం అంటేనే.
ఉమ్మ్. ఆ ఇప్పట్ రోజ్ జుల్లో అందరూ కల్మషం అయిపోయింది గాని అండి, అప్పట్లో మంచిగా ఉండే అసల్ ఆ రోజులు. ఉ ఉ బంధుత్వాలు. అంటే ప్యూర్ బాండింగ్స్ ఉండేటివి మనకి అప్పుడు. ఇప్పుడు అట్లాన్ వాట్ అంతా ఎందుకోషన్స్ చూపిస్తున్నారు. అవసరాలు ఉంటేనే వచ్చి మాట్లాడ్ తున్నారు. డబ్బు కున్నంత వాల్యూ, మనిషికి ఇవ్వడం లేదండి ఇప్పుడసలు.
అవును, నిజమే. అవునండి నిజమే. ఆ ఉన్న ఉన్న అమౌంట్ టు. అందరూ ఎక్కువ అమౌంట్కే వాల్యూ ఇస్తున్నారు.
అవునండి. ఆ ఎప్పుడైతే ఇంగ మనిషి జీవితంలోకి డబ్బు అనే, ఆ డబ్బు, డబ్బు అనేది ఓచ్చిందో ఇంగ అప్పటి నుంచి ఇంగ అసలు మనిషికి ఉన్న వ్యాల్ లు లేదు, అసలు ఏమీ లేదు. డబ్బు ఉంటే మన దగ్గరకొస్తారు బంధువులు కూడా. లేదు అంటే వాళ్ళ దగ్గర ఏ ముంది లే, మళ్ళనే, మనం ఎందుకు పిలవాలే, మన ఫంక్షన్ అన్నట్టు చేస్తారన్నమాట. ఇంగ ఇప్పుడు పెళ్ళిళ్ళు చెయ్యలనంటే. వాళ్ళ వాళ్ళద్, అంటే వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత వాళ్ళ దగ్గర ఉందో, అది చూపించుకోవడానికి మాత్రమే చెప్ చేస్తునారు తప్పించి, ప్రేమగా పిలవడం అట్లాంటివేం తే ఏం ఉండది మాకు ఇంతుంది, అంతుందని చూపించుకోడానికి, ఇంతల్జరీగా పెండ్లిళ్లు చేస్తాము అని చెప్పడానికి మాత్రమే, పిలుస్ న్నట్టు అనిపిస్తుంది అసలు ఈ మధ్యలో, ఈ మధ్య కాలంలో.
అవును. ఇంతక్ ముందు పెళ్ళిలంటే, పక్క వాళ్ళని పిలిపి, పిల్లవాక్ కపోయినా వచ్చేవారు. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మన ఇంటి ఆడపిల్ల, మన ఇంటి వార్ అబ్బాయి పెళ్లి జరుగుతుందని ఒచ్చి, వాళ్ళే ముందుగా పోద్దన్నే లేచి, పనులన్నీ చేసి, ఇప్పుడు పిలిచిన రావడ్ డమే తక్కువ అయిపోయింది. అంతేకాకోకుండా పెళ్లికి ఒక రోజు ముందు కానీ, లేకపోతే పెళ్ పెళ్లి రోజు ఒస్తున్నారు, ఇంకా చాలా మంది అయితే పెళ్ళి రోజు ఒక గంట ముందు అలా. కానీ ఇంతకు ముందు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే ఒచ్చి
ఊమ్ ఆ పెళ్లి పనులు అన్ని పాలు పంచుకునే వాళ్ళు. అ
అవును ఇంకా మీకు ఏ సీరియల్ అంటే ఇష్టమండి?
ఆ ఏంటండి?
ఇంకా మీకు ఏ సెలవులంటే ఇష్టం?
ఆ దసరా హాలిడేస్ అండి, ఇందాక చెప్ అంటే దసరా కూడా ఎందుకు ఇష్టం అంటే అది పది రోజులు హాలిడేస్ ఇస్తారు కద, మాలుగా అన్ని పండుగలకి ఏంటి మూడ్రోజులు రెండు రోజుల కొ ఒక రోజు ఇస్తారు, అదే మనకి హాలిడేస్ వుంటే రోజు స్కూల్స్ కెళ్ళి ఎళ్ళి మనకి, బేజారయి వుంటుంది. కాబట్టి టెన్ డేస్ అంటే ఇంగ పండగస్ సరు ఈ పండ కన్నా మనకు సెలవలు దొరుకుతున్నాయన్న పండగ ఫుల్ అనమాట ఇంగ. ఇంగ మీకు నాకు తెలిసి మీకు క్రిస్మస్ ఆ
ఒక్కొక్క రోజు ఒక్కొక్క, ఒక్కొక్కొక్క పండుగ ఐదు పూజ అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పం పండగ అ జరుగుతుంది కదండి పది రోజులు.
యా అదే అండి ఒక్ ఒక్కొక్క రోజేమో ఒక్కొక్క అమ్మవారిని ఇట్ల రెడీ చేయడము, అలా చేస్తా ఉంటారన్నమాట అసలు చా కొన్ని కొన్ని ప్లేసెస్ ఒచ్చి చాలా బాగా చేస్తారు అండి అమ్మవారిని డెకరేట్ చాలా అంటే చాలా బాగా చేస్తారు, మా సైడ్ అంతగా చెయరు కానీ ఇక్కడ వేరే ప్రాంతాలలో అయితే విజయవాడ ఇట్లాంటి దగ్గర్లో అయితే గిన చాలా బాగా చేస్తారండి అసలు. నె చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవనమాట అమ్మవారిని, అంత బాగా అసలు అలంకరిస్తారు. ఆ మీకు అండి ఇది కాకుండా మీకె సెలవలం
కా నాకైతే ఇంకా క్రిస్మస్ హాలిడేస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక క్రిస్మస్ కి ఒక టెన్ డేస్ ముందర హాలిడేస్ తీసుకొని షాపింగ్ అంతా చేసి తర్వా త ఫెస్టివల్ రోజు బాగా ఎంజాయ్ చేసి అంతే కాక్కకోకుండా కేక్ కులు అంట, తర్వాత స్వీట్స్ అంట ఇలా చాలా ఇష్టం అండి నాకు ఆ హాలిడేస్ కూడా.
ఓకే ఆ అంటే మన సైడ్ మన అంటే ఇండియా సైడ్ అంతా. ఆ ఎక్కువ ఇవ్వరు గాని సెలవలు. దీనికి క్రిస్మస్ కి బట్ వేరే కంట్రీస్ లో అయితే
అవును అవును ఒక నెల రోజులు ముందుగానే ఇచ్చేస్తారు. న్యూ ఇయర్ వరకు ఇచ్చేస్తారు.
అ..
ఆ ఇంకా సంక్రాంతి సెలవలు కూడా చాలా బాగుంటయి.
క్రిస్మస్ స్కూల్స్ క్రిస్. క్రిస్మస్ హాలిడేస్ అంటే పర్టికులర్ గా క్రిస్మస్ స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఎక్కువ ఇస్తరన్నమాట.
ఉహు
ఉమ్ నార్మల్ స్కూల్స్ లో అయితే అన్ని ఎక్కువ ఇయరన్నమాట ల లైక్ అన్ని ఆ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంతా ఇయర్ వన్డే ఒకటే ఇస్తారు. హార్డ్లీ అన్ తే మనకి వన్ డే ఇస్తారు, అదే క్రిస్మస్ స్కూల్స్ కాలేజెస్ నైతే టెన్ డేస్ అంటే పండుగ నుంచి క్రిస్మస్ పండుగ నుంచి న్యూ ఇయర్ దాకా ఇస్తారన్నమాట ఇంగ హాలిడేస్, ఇంగ ఆళ్ళకు ఫుల్లు అచ్చ. తంబోలనే ఇంగా
ఆహా అంతేకాకుండా. సంక్రాంతి హాలిడేస్ కూడా ముగ్గులు పోటీలంట తర్వాత చేసి ఇంకా డిఫరెంట్ డిఫె రెంట్ పందెం కోడి అవి అంటారు కదా కోడి పందాల ఆట ఇవి చాలా చాలా బాగా జరుగుతాయి
అవునవును ఇంకా పోటీ పోటిగా మా ఇంటి ముందు ఎంత వాళ్ళు ఎంత వేసారు ఎన్ని చుక్కల ముగ్గులు వేస్తారు మన ఇంటి ముందు ఎంత పెద్దగా వెయాలి పోట పోటీగా ఉంటది అనమాట ఇంకా మ తెలుగు స్టేట్స్ లో అయితే
అవునండి
ఆ అసలు ఆడోళ్ళు అంటే ఇగ మామూలుగా ఉండదు కదా మామూలుగా ఉండదు అనమాట వాళ్ళు బాగుంటే వాళ్ళకన్నా మనం ఇంకా బాగుండాలి వాళ్ళ చిన్నగా వేస్తే మనం పెద్దగెయాలి వాళ్లు ఎన్ని చుక్కలు ముగ్గులు వేసారో మనం ఎన్ని చుక్కల ముగ్గు వేయాలి ఆ ఇగ క కాంపిటీషన్స్ కూడా పెడతారు అన్నమాట సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు అన్నీ బాగా పెడతారు అనమాట. ప్రైసెస్ అనౌన్స్ చేయడం గానీ ఇట్లా స్కూల్స్ లో కండక్ట్ చేయడం గానీ, బాగా జరుగుతుందండి ఇట్లాంటి వాటికి మాత్రం
అవును ఇంకా కొన్ని కాలేజెస్ స్కూల్స్ లో అయితే స్టూడెంట్స్ కి పోటీ పెడతారు పండుగ రోజు ముగ్గుల పోటీ. అంటారు గాలి పటల పోటీలు ఇలా. చాలా బాగా పెడతారు స్కూలల్లో కూడా
ఇంకా అంతేనా అండి మనం మాట్లాడాల్సిన టాపిక్స్ ఇంకేమైనా ఉన్నాయా అండి
ఇంకా మీరే చెప్పాలండి
ఇంకా ఏం లేదండి ఇంకా అంతే ఆల్మోస్ట్ ఇంతే మనం హాలిడేస్ గురించి అయితే మాక్సిమం అందరు సెలవలు అంటే ఇంకా వేసవి సెలవులను ఎక్కువ ఎక్కువ ఇష్టపడత
ఇష్టపడతారు
మ్మ్ హ్ సరే అండి థ్యాంక్స్ అండి మీతో మాట్లాడడం చాలా బాగా అనిపించింది
అవును మీతో మాట్లాడడం కూడా నాకు చాలా బాగా అనిపించింది
థ్యాంక్స్ అండి బాయ్ బాయ్
బాయ్
బాయ్ అండీ